ఆ
ఆ డాడీ ఏం చేస్తాన్నవ్
మరి ఎంత ఇల్ల్ అయినా యాభై వేలేందిమా అడ్వాన్స్గ
హహ్ అక్కడ రేట్లు ఎక్కువే డాడి అటు సైడ్ ఆ ఆర్తో ఉండే సైడ్ రేట్లు ఎక్కువ
ఏదా సిటీ అదా
ఆ అది బ్యాంగ్ళూరు
ఉహు
హు
హూ
అదే అక్ కే ఈ రోజు ఇంకా ఈ రోజు అక్క వాళ్ల్ళ చెల్లెలు రాలేదు అదే మాతో పాటు చేసే పాప రాలా
ఊ
అంత ఇంటికాడా ఆంటీ కూడా వర్క్కి వెళ్ళిపోయినారు దానికి తాళం లేదు ఈ రోజు చిలుక పెట్టించాలని చెప్పేసిసి ఇంకా ఆ పాప ఇంట్లోనే ఉంది
ఏ పాప ప్రసి ఆ
ఆ
ఉమ్
ఆ
ఉమ్
అ ఇంకా ఆడ నుంచి మళ్ళీ రావడం కష్టం అవుతుందని ఆ అక్కే మమ్మల్ని కూడా కార్ బుక్ చేేసి సామాన్ అంతా అక్కడ పెట్టిచ్ఛుకొని మేము కూడా ప్చే సగం దూర్లో సగం లాగా దిగామ్ ఆడి నుంచి మళ్ళీ వేరే బస్సు కి వచ్చేస్న్నాం మేము
ఆ ఆ
అక్క ఎళ్ళిపోయింది పీజికి
దానికి తలుపు ఏంది
తలుపు ఉంది
తలుపు ఏది అది కూడా రేకేనా చక్కేనా చక్క తలుపా
చెక్క తలుపు చిలుక్కు లేదు
ఉమ్
గడి కూడా ఉంది మనం తాళం పెట్టి తాళం ఎయ్యాలి కదా గు అది ఉంటది కదా
అవునులే
అది లేదు
ఇప్పుడు డాడీకి బాత్రూమ్మా
బాత్రూమ్ స్నానానికుంది డాడీ వాష్రూమ్కి లేదు బయటికెళ్ళాలి
బయటంటే యాడికెళ్తారబ్బాయయినా
అడ్ సైడ్ అంతా అడవే
వా అంతా అడివేనా
ఆడవే
ఉమ్ హహ్
ఉ ఆ
వాళ్ళు బెంగళూరు కోసన ఉన్నారు అంటే స్టార్ట్ అవుతధనంగా అప్పుడు ఆ
ఆహా స్టార్ట్ అయ్యేది అది కాదులే అది లాస్ట్
ఆ గూడూరు గాంధీ నగర్ ఎట్టో అదట్టా
ఆ అట్లా అట్లా అట్టే అనుకోవచ్చు
ఉమ్
ఉమ్ నాకు కూడా అట్లే అనిపిచ్చింది తెలుసా ఆ వీధులు చూసినప్పుడు కానీ మనకు ఒక క్లారిటీ ఉన్ టుంది మనం ఏ వీధిలో పోతున్నాం అనేది ఇక్కడ వీధి క్లారిటీ లేదు టర్నింగ్ లు టర్నింగ్ లు టర్నింగ్లు ఆ సాయి కి ఎటు పోవాలో తెలీ
దాని వాటి కూడా పేర్లు ఉంటాయి కదా ఫస్ట్ స్ట్రీట్ సెకండ్ సెట్
స్ట్రీకి రాదసలీ
ఉమ్
ఎందుో మెంటల్ మెంటల్ గా ఉన్నాయి అన్నీ దారులంతా
మీరు ఏట పోతారు అప్పుడు సాయంత్రం అవు
సాయంత్రం లక్ష్మీపురాలు అదే అక్కడ దిగేహేసి ఆనించి ఆటో ఎక్కి పోవాలి పోయి ఆడ దిగితే ఆడ నుంచి మెయిన్ రోడ్ లో నుం నడవాల లోపలికి లోపలికి పోయిన తరువాతికి సగం వరకు కొంచెం పర్వ వాలేదు ఆ సబ్జెక్ట్ ఏదో టర్నింగ్లు ఉంటయ్ కొంచెం ఆ కొంచం పోత్ తే మళ్ళీ అడ్నునుంచి మళ్ళీ లెఫ్ టర్నింగ్ మళ్ళీ రైట్ టర్నింగ్ మళ్ళీ స్ట్రెయిట్గా పోయి మళ్ళీ లెఫ్ టర్నింగ్ మూలు ఉంది
మా పొద్దు పోయి ఇంత దూరం ఎట పాతారమ్మ
పోవాలి రెడీ ఎట్లా ఒకటి పది రోజులు అంటే తర్వాత
ఆరు గంటల పైనే ఇంత జర్నీ ఆటోకి ఎంత
ఆటోకి మంచికి ఇరవై అంట మెయిన్ రోడ్ లో వరకు లోపలకు బోధు మళ్ళీ
మ్
వచ్చింది వచ్చి వ చేస్త కొన్ని రోజులు అయితే మళ్ళీ పీజీ పోవాలా పీజీ చూస్త ఇడా
మీరు కూడా మంచి టౌన్ లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎత కొండి మా బెంగళూరు సిటీలో మంచి సాలరీస్ ఇస్తారా
శాలరీలు బాగుంటాయి ముందు మనం కట్టుకోవడానికి మనకి ఇంత పడుతుంది బాగా
ఏమి
ఫస్ట్ శాలరీలు చూసుకోవాలంటే దగ్గరగా ఆడేదన్న చూసుకోవాలా అడ్వాన్సులు కట్టమంటారు రెంటులు కట్టమంటారు
అప్పుడు పీజీలోనే ఉండండమ్మా
ఆడ పీజీలో అయిన రేటే డాడీ
ఇప్పుడు పీజీలో ఏటయినా ఒక ఆరు వేలు ఉంటదేమో
అక్కపోయింది కూడా యావరేజ్ గా ఉందంట పీజీ ఒక పది రోజులు అని చెప్పారు అశ్విని అందుక్ కే అడఉంటున్నాను నాకేం పీజి నచ్చలేదు ఇంకా అడ్జస్ట్ అవ్వమన్నారు ఒక నాలుగైదు రోజులు అందుకే ఉంటున్నాను లేకపోతే అసలు ఉన్ ను ఆని అనిందిఅక్క
ఆ
మ్ ఇంగ హై లెవెల్ పీజీలు అంటే అక్కడే సెవెంటీన్ థౌజండ్ ఉంది
అంత హైలో ఉన్న పీజులకి మీరు ఎందుకు పోతరు
అంత హై లెవెల్ కి పోకపోయినా కనీసం ఒక ఏడు వేలు ఎనిమిది వేల అయినా ఉంటుంది ఒక నీ
సరే సరే ఏడు వేలయినా ఉండనీ ఇప్పుడు శాలరీ బేస్ చేసుకొని పీజి కూడా మీరు తీసుకోవాల దాన్ని దగ్గరగారే ఉండాలా అప్పుడు టౌన్ లోనే ఉంటే కదా ఏదన్నా మంచి వ్యాకెన్సీ మం చి అది వర్క్ అది దొరకుతయి
అ
మీరు కార్నర్ లో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆ వర్క్ అట్టే ఉన్నది ఆ వాళ్ళ ఇది అంటే వళ్ళకి
మ్ పర్ల్లే కానీ అదే ఇప్పుడు దేనికి డాడి
మ్
ఒకవేళ కాలేజీకి పోవాలంటే డబ్బులు
డబ్బులు నీ సాలరీ వస్తలా
సరే ఒకవేళ ముందుగా రమ్మంటే
ముందుగా రమ్మంటే మీరు చెప్పారు కదా సాలరీ తీసుకుొనే వస్తాం అన్ని ఇంకేమున్నదీ ఇంకా ఇంకా ఒక టూ వీక్సే కదండి ఉండేది
ఆ సార్ తో మాట్లాడాలా
మాట్లాడండి
మాట్లాడి పిసి అయ వచ్చిన తర్వాత వీళ్ళని అడిగితే ఎన్నిరోజులు పడుతుందని ఫార్టీ డేస్ పడుతుందంట రావడానికి
ఎవరువి
మా గొల్లేగేవోల్లే
అవి ఒరిజినల్ అవి ఒరిజినల్సా
పిసి సి సిఎం సర్టిఫికెట్లు
టీసీ వచ్చేదానికి ఫార్టీ డేస్ పడుతుంది అంటే అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్లు వచ్చే దానికి ఎన్నిరోజులో
ఒరిజినల్ మళ్ళీ వచ్చేస్తాయి కబన్ వచ్చేస్తాయంట
టీ సీ వచ్చేదానికి ఫార్టీ డేస్ ఏందిమ్మా
ఎంతో
ఇప్పటికి ఆల్రెడీ మీకు కాలేజ్ అయిపోయి టూ మంత్స్ అయిపోయిందా
హమ్
మరి రెండు నెలలు అయిపోతుంటే టీ సీ వచ్చేదానికి ఇంకా ఫార్టీ డేస్ ఏంది
ఉమ్
ఉంగరానికి గెట్టిగా అడిగి ఎరిస్తే కదా
ఆ నేను అది పనిగా చెప్తా ఉన్నాడు ఇట్లా అవుతుంది ఇట్లు ఉంటుంది మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము చేస్తాము వచ్చేస్తుందిమ్మా పాటి పా అే అ హమ్
దానికి ఎంఫామ్ సి చేయ దానికి
ఇన్కమ్ దాని గురించే మా మాట్లాడుతా ఉంట డబ్బులు డాడీ ఏమో చూడు సాలరీ వస్తే మీరే పెట్టుకోనింటాం అ అరి
ఆహ్ అంత ఇప్పుడు అట్టాగే ఖర్చులు ఉంటా లే నువ్వు అంతా కూడా ఈ ఎంత మీకు మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇస్తారా
ఏ ఏ మో డాడీ ట్రైనింగ్ లో అసలు పట్టించుకుని పట్ంచుకోవడం లే పదిహేను రోజులు ఏం చేస్త ఎవరు తెలియడం లె
పదిహేను రోజులు ట్రైనింగ్ ఏదమ్మా ఎక్కడా ఉండదు అసలు విచిత్రమా
ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు కూడా నిన్న ఎండి సారు చార్ డాడీ సడన్ గా వ చెహనాడు అసలు అసలు అనుకోలె ఎవరు కూడా చెప్పలో వస్తున్నారు అని వచ్చేసాడు ఇంకా వర్క్ ఏం లేదు ఇంకా షాప్ వే ఏదో పని చేయలేదు ఇంకా ఏం ఉంటుంది ఎడ చెప్పు చేస్లే ఆమ్ ఇంక చైర్స్ అందర్నీ ఎత్తి ఏడేసేసా ఏడు మందిని ఆ చేయిర్స్ నాలుగున్నాయి ముగ్గురు కింద కూర్చో ఉన్నారు
హు
ఆ వస్తానే ఏంది కింద కూర్చోవున్నారు బయట ఇప్పుడు బయట మిమ్మల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఆ మీరు ఏంది మీరు షాప్ కు ఉండే రెస్పెక్ట్నంత తగ్గిచేస్తున్నారు ఆ ఆ ఆ ఫోన్స్ ఎందుక్ చూస్తున్నారు. ఇంకొ వర్క్ లేనప్పుడు ఇంకేం చేస్తుంది. రెడీ సైలెంట్ గా కూర్చొని బయటోళ్ళని చోన్ చూసుకున్నట్టు బయట చూసుకుంట ఉంటే ఎట్లా
హ్మ్
ఫోన్ చూసా షాప్ లో ఫోనే యూస్ చేయ్కూడదు ఉ షాప్ అన్నా జరుగుతుంటే ఆ జరుగుతుందని ఇంట్రెస్ట్ వస్తుంది మనం గుడు వాట్ జోలిక్ పోము గమ్ముగ కూర్చోండి దానిక్ కూడా అంగమ్ముగా కూర్చో ఉన్నారే ఏం పెట్లేదు అది చేసుకోవట్లేదు క్లీనింగ్ చేసు రోజు క్లీనింగ్ వచ్చిన్ తర్వాత రోజు తుడుకుంటానే ఉన్నాం రెడీ అన్ని
ఆ
మళ్ళీ స్టార్టింగ్ ఏం చెప్తారు అమ్మాయిని సత పనె చేపిచ్చాము మేం హౌస్ క్లీనింగ్ బాయ్స్న్ పెడతాం ర అట్లా మాట్లాడ్నారా నిన్న వచ్చి ఆయన ఎందు సో అ వచ్చిన్రోజ్ అప్పుడైతే మేము హబ్ లో అదే ఆఫీస్ లో ఉన్నామా ఆ రోజు వస్తాది ఫీల్కింగ్ ఆపర్లెటర్ ఎందుకు ఆ ఎదురంగాంత నా టేబుల్ పైన నా కాఫీ లెటర్లు ఉండాల అని అన్నాడు ఆయన వచ్చి వెళ్ళిపోయి రెడు వారాల పైన అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండేసారి మమ్మల్ని విజట్ చేస్నాడు ఇప్పుడు వరకు ఆఫర్లండ్రా నిన్న ఇమేయిల్ ఐడి ఇలె మాకు అంటే ఆఫీస్కి సంబంధించి ఈమెయిల్ ఐడి ఇస్తారు
హ
వీళ్ళకింకా ఈమెయి ఐడీలీ లేదే సాయంత్రం దాకా వాళ్ళందరికిీ ఈమెయిల్ ఐడి వాళ ఫోన్కి వెళిపోవాలన్నాడు
ఆ
ఏది వస్తే గదా
హ
వాలెందో పెద్ద ఇది అన్నట్టు మాట్లాడుకుంటారు
అంటే ఆయన ఇచ్చినప్పుడు అట చెప్తా ఉంటాడు వాళ్ళు ఇచ్చేదిలే చచ్చేదిలే
ఆ వాళ్లు ఈరు ఆయన పట్టించుకున్నట్టు పెద్ద ఇదైపోతాన్నాడాడా ఏం చేయడం లే మా ముందు జస్ట్ ఆయన ఫోజ్ కొడుతాండాడు
యాక్టింగ్
ఆ సరే డాడీ మళ్ళీ చేస్త
సరేమ్మ
ఆ
ఆ